హాయ్ రా
ఆ చెప్పండి
ఏం చేస్తున్నావ్
ఏం లేదు షాప్ కు వచ్చాను షాప్ లో ఉన్నా నేను కాల్ అది కొంచెం నా ఫోన్ ఆఫ్ లో ఉండిపోయింది ఉమ్ ఎనిమిది
టీ తాగారా
టీ తాగను మీరు తాగార
తాగాను
ఉహూ ఇంకా ఏంటి విశేషాలు
విషయాలయితే ప్రజెంట్ ఏం లేవు
ఉమ్
ఇంకా
ఇంకా ఈవినింగ్ స్పెషల్ ఏంటి
స్పెషల్ అంటే యాక్చుల్లీ మా మమ్మీ ఉంటే చేసేవాళ్ళు మా మమ్మీ లేదు
మ్మ్ ఊర్కెళ్లారా
ఆ అవును మామమ్మీ వొళ్ళు ఊరికేళ్ళారు హెచ్ వై డి మార్నింగే ఎళ్ళారు
మ్మ్ మీరే వంట చేయాలా ఇగ
అవు
మ్మ్ హ్మ్
ఆ రేపోస్తారనుకుంటా
అవునా
మా చెల్లేమో తను కూడా డ్యూటీకేళ్ళిపోయింది
మ్మ్
మ డాడీకూడా డ్యూటీలోనే ఉన్నడు
వచ్చేసరికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టండి
ఆ మళ్ళీ నై ట్ మళ్ళీ కర్రీ వండాలి రైస్ వండాలి
అవును
టేస్ట్ చేయాలి
హ్మ్
ఎండలైతే ఫులు ఉన్నాయ్
కదా నెను ఈరోజైతే ఫుల్ గొట్టిన ఎండలైతే
మ్మ్
కొంచం అంతముందు కన్నా కొంచెం చల్లగా ఉండే
అవును
కానీ ఇప్పుడు అట్లా లేదు ఫుల్ ఎండలు కొడుతున్నాయి అసలు
హ్మ్
మ్మ్ నాన్ స్టాపిగా బాద్తున్నయ్
ఇంకా ఇప్పుడే ఇట్లుంది ఇంకా కొన్ని అంటే మ ఏ ప్రిల్ లో ఎట్లుంటాయో ఇగ
ఏప్రిల్ అండ్ మే చుక్కాలు చూడు మే అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ కల్లా అంత ఏం ఉండవ్ కొంచెం గాల్ధీ ద్వారాలు స్టార్ట్ అయితాయ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ కట్లా ఆ మేయిన్ మార్చ్ ఏప్రిల్ మామూలుగుండావ్ బయటికి ఎళ్ళలేని సిచ్యువేషన్ లో ఉంటది
మళ్ళీ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది మా రిలేటివ్స్లో
సేమ్ మా దాంట్లో కూడా అంతే సార్ వాళ బ్రదర్‌ది మరేజ్ నెక్స్ట్ మంత్లో
అవునా
చూడండి ఘోరంగా ఉంటది
మా అన్నయ్యది అంటే మా పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ కొడుకుదుంది మ్యరేజ్ నెక్స్ట్ మం
మ్మ్ హ్మ్ మాది కూడా అంతే ఈ మంత్ లో ఎంగేజ్మెంట్ ఉండాల్సిందే బట్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ వీక్ లో పెట్టాము షాపింగ్ అయిపోయింది రంజాన్ అప్పుడే షాపింగ్ చేసాము
అవునా
షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ మంత్లో ఉంటది ఎంగేజ్మెంట్ ఫస్ట్ వీక్లో మ్మ్ తర్వాత పెళ్ళి
మేమ్ కూడా అంటే మేము చేయాలి ఇగ అక్కడికే రావాలి చార్మినార్ దగ్గరికే రావాలి ఇగ
హైదరాబాద్ లో చేస్తారా షాపింగ్
అవును మ్యారేజ్ షాపింగ్ హైదరాబాద్ లోని చేస్తా సో ఎక్కువ యాక్చువల్లీ రంజాన్ షాపింగ్ కూడా అక్కడే చేస్తా నీ ఈయరు కొంచం మా మమ్మీ బిజీ ఉండే టైం లేక ఎవ్వరు అంటే అందరు పెద్దమ్మ వాళ్ళందరూ విజిగా ఉండి రాలేకపోయాము యాక్సిల్ అయితే అక్కడికి వచ్చి చేస్తాం మేము రంజాన్ షాపింగ్ కూడా
ఉమ్ హు హు
కానీ ఇగ టైం దొరకక ఇక్కడ వరంగలా చేసాం ఇ మ్యారేజ్ షాపింగ్ అయితే అక్కడే కంపల్సరీ అంటే ఆ పెళ్లి కూతుకి అవి తీసుకోవాలి కదా
అ
అన్ని అందరం కలిసపోతాము బట్టలు అవి ఇవి తీసుకోవాలి కదా మా సైడ్ అయితే అంటే పెళ్లి కూతురు క మేమే తీసుకెళ్తాం
అవును మేము కూడ అట్లేనే తీసుకెళ్తం ఎక్కడ బావుంటయి హైదరాబాద్ లో
మేమైతే ఎక్కువైతే చాన్వ సే అటే
అవునా చార్మినార్ లో బావుంటయా
అవును అదీ చార్మినార్ అదీ ఆస్ట్ ఉంటయి కదా ఏమంటరు అదీ గాజుల్దీ ల్ ఆ లైన్ ఉంటయ్ య లెఫ్ట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఏదో ఉంటది గుర్తు అవునా
ఉన్నా
అదే ఉమ్ చుడి బజారో
అహా అవునా
అక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ చార్మినార్ కు లెఫ్ట్ సైడ్ ఆ ఎళ్తె మొత్తం గాజులు ఉంటయి రైట్ సైడ్ ఎల్ తేమో అవి మొత్తం డ్రెస్సెస్ బుర్ఖాస్ అవి ఉంటయ్
ఊహ్ శారీస్ ఎక్కడ బావుంటయ్
సారీస్ ఉమ్ అదీ అది మేమైతే అక్కడే ఎలో అంటే అది ఏదో ఉంటది నాకు గుడా అంతా అంత్ తెలివదూ అక్కడ అడ్రస్ అవే తెలివదు నాకు గుడా
అవునా
కాక్ పోతే లాల్ బజారు ఏదో అంటరు లాడ్ బజార్ లాడ్ బజార్ అక్కడ బావుంటయంటా మా ఫ్రెండ్ మొన్న చెప్పిం దీ కోటి సైడా అటు గుడా బాగుంటయని జెప్పింది తను ఉంటదీ తను చెప్పింది మేమైతే చార్మ ఆట్ సైడే దీసుకుంటాం
మీకు మెహెంద ఎయ్యొచ్చా
అహ్హహ్హ హ్ నాకైతే రాదు ఉహ్హు
అవునా అంటే కొంచెం మంచిగ ఏస్తరు గదా
అవును ఏస్తరు
అవున
నాకైతే అంత రాదు. అంటే ఏసుకుంటా కాకపోత అంత పర్ఫెక్ట్ రాదు. నార్మల్ గ నాకు నచ్చింది నేను ఏసుకుంట గనీ, ఇగ అంటే అ దర్ పర్సన్కీ ఆ వాళ్ళకీ వేరే రిక్రూట్మెంట్స్ ఉంటయి కొంతమందికి నచ్చదు అందుకోసం ఎయ్యను. నాదైతే ఎట్లైనా ఏసుకుంట.
ఊమ్
ఆ నెక్స్ట్ ఇయర్ మా అన్నయ్య దుంది ఇంకొక ఆంటె వాళ్ళంతా దగ్గరి చుట్టాలు కాదు ఆ అమ్మాయిది గుడా ఉంది మ్యారేజూ
మంచిగా నెక్స్ట్ ఇయర్ అంటె మ్యారేజెస్ ఉన్నయ్ నెక్స్ట్ మంత్ మొత్తం ఉహ్ ఎంత పెళ్ళీల సీజన్ ఆగస్ట్ వరకు మొత్తం బిజీ బిజీ గా ఉంటది ఇగ
ఆ
ఉ ఇయర్స్ తొందర గడుస్తున్నాయి అసల్
అవును టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఒక్కటట్లుంది ట్వంటీ వన్ ట్వంటీ మొం స్పీడ్స్ మీద వెళ్ళిపోతున్నాయి అసలు మాకు కూడా రంజన్ అయితే అంత తొందరగా వెళ్ళిపోయిందెంది అనుకుంటున్నా నేనైతే అవి థర్టీ డేస్ ఇట్లా
అవును నిజంగా ఇప్పుడు చూడు ఉంటంటే ఆల్రెడీ మార్చి కంప్లీట్ అయి
కంప్లీట్ అయిపోయింది
ఏప్రిల్ వస్తుందా సమ్మర్ అంటే కొంచెం లేటు గడుస్తుంది ఇగ జూడిగా జూన్ వచ్చిందంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూనే ఉంటాయి
అది రైనీ సీజన్ అంతే మళ్ళీ వింటర్ సీజన్ కూడా అంతే
అంతే తెేలిదు కొంచెం ఈ సమ్మర్ లేట్ గానే గడుస్తుందిలే
డే టైమ్ ఎక్కువ ఉంటది నైట్ టైమ్ తక్కువ ఉంటది కొంచెం సమ్మర్క్ అయితే
ఎందుకు తెలుసా ఈ టై లో నంట మొన్న సూర్యాస్తమి జరిగింది చూసారా సూర్యాస్తమి అని చెప్పారు ఆట ఈ టైమ్ లో నంట అంట పొద్దున సూ సూర్యుడు తాంబేలు మీద ప్రవేశిస్తాడంట నైట్ టైమ్ లో ఏమో గుర్రం మీద నడుస్తనంట అందుకే సమ్మరు మార్నింగ్ లేట్గా గడుస్తది ఈవినింగ్ ఫాస్ట్ గడుస్తది అదే వింటర్ లో రివర్స్ అన్నమాట తాబేలు మీద మార్నింగ్ ఏమో ఆ తాంబిల్ మీద నడుస్తాడు గుర నైట్ అంటే పొద్దున్న ఏమో గుర్రం మీద నడుస్తాడు నైట్ ఏమో తాంబేలు మీద నడుస్తాడు అందుకే అ ఇకా స్లోగా అట్లా అట్లన్నది
హ అది రైనీ హ అది అది రేనీ సీజన్ లో అయితే అసలు ఏం అర్దాం కాదు నాకైతే అసలు నచ్చని సీజన్ అంటే అది ఒక్కటే
అసలు సూర్యుడే రాడు ఆ రీల్స్ మల్ల మల్ల రీల్స్ ఒస్తాయి సూర్యుడా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి
ఆ అది ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఆవేఒస్తా ఉంటాయి
అవునవును వస్తా అంటే తెలువదు
అది అంటే కొంచెం అది వర్షం పడితే బురద అయితది కదా నాకు అస్సలు నచ్చది అందు కోసం నాకు వర్ష వర్ష కాలం అంటేనీ నచ్చది ఎండ ఎంత ఎండనైనా తట్టుకుంట కానీ అసలు వర్ష కాలం అంటే అస్సలు నచ్చదు బుర్దా అయితది మొత్తం చికాగు
ఓకే రెైని సీజన్ అంటానే నచ్చదు సమ్మర్ నా ఫేవరెట్ ఉమ్
నేను కూడా అంటే కొంచెం చిన్నప్పుడైతే మా అమ్మమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్ సైడ్ వెళ్లేేదాన్ని గని ఇప్పుడు కొంచెం అంటే పెద్దగాయిన తర్వాత అంత వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వెళ్ళాలి అది ఇది అని చిన్నప్పుడయితే వెళ్ళేదాన్ని
ఆ బ అ
మీరు కూడా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తారా
ఆ ఎక్కువనే అలా పిక్స్ బాగుంటాయి పిక్స్ తీస్తాను ఎక్కువ స్టోరీస్ చూస్తాం బాగా రీల్స్ చూస్తాం
ఆ
అ
అది షణ్ముఖ్ జశ్వంత్ తెలుసా మీకు?
ఆ తెలుసు.
వాంది మ్యారేజ్ అంటా గదా
అవునవును పాపవాడికి దీప్తిసునైనకి బాగు ఉండేది అది అసలు వాళ్ళిద్దరు పేరే ఎక్సలెంట్ ఉండేది అవును ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ ఒచ్చిండుగా
ఆ
కొత్తగా వాళ్ళిద్దరి పేరు కూడా బాగుంటది
బాగుంది అంటే తాను అంటే ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది కదా దీప్తిసునైనా సీజన్ టూ కి అప్పుడు నుంచి తెలుసు
హ్మ్ మంచిగా ఉండే వాళ్లిదరి పేర్ అది దీప్తి సునైనా అయినా కూడా క్యూట్ క్యూట్ గా మాట్లాడుతంది మంచిగా.
ఉమ్
ఉమ్
కొంచెం ఫేవరెట్ ఇన్ఫ్లున్సర్ అంటే తన ఒక్కటే నాకూడా దీప్తిసునైనా ఒక్కతే
కానీ తను అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే తను స్టోరీస్ అయితే అయితే కొంచెం ఫీల్ అయినట్టు వెట్టింది
అవును
అవి మీరు హిందీ అవి చూడారు అనుకుంటా ఆ ప్లీస్ విల్ అవి
ఆ చూడను అవి తక్కువ
హ్మ్